హలో
హా నమస్కారం అండి ఏం చేస్తున్నారు
ఏం చెయలే అండి ఇప్పుడే మా స్నేహితులతో బయటికి వెళ్ళేసి వచ్చాను
ఆహ
ఉమ్ ఆ ఖాళీగానే ఉన్నానండి
ఆహా
మీరండి ఏం చేస్తున్నారు
నేను ఏం చేయలేదండి ఉన్నా నేను ఇందాకన స్నేహితురాలతో బయటికి వెళ్ళి ఇకప్పుడు ఏన్న మధ్యాహ్నం నుంచి కొంచెం జ్వరం మ ఎలాగా ఉంటాయి ఇంకా
ఉమ్ మూత్ర వేసుకున్నారండి
లేదు ఇప్పుడు తినేసి వేసుకుంటా
బాగా, పెడతారండి, మీ, పీజీలో, ఫుడ్,
లేదండి, పులుసు, అన్నం, పెడతారు. అది, ఏమో, నాకు, నచ్చితే, తింటా. లేకపోతే, బయట, కెళ్ళామని, తెచ్చుకున్నామని, ఉన్నా,
అవున, అండి, ఉన్ననండి. అంటే, మనం, అంటే ఇప్పుడు, పెళ్లిి, అంటే, ఇప్పుడు, ఇప్పుడు కాలంలో, పెళ్లిి, అనేది, చాలా, ముఖ్యం. ముఖ్యమ, అండి, మనకి,
హ్మ్మ్
పెళ్ళి, అంటే, వివాహం అనేది, మన, జీవితంలో, అత్యున్నత, ముఖ్యమైన, ఘట్టం, కదండి. అంటే, మనము, ఎవరిని, ఎవరిని, చేసుకుంటే, అనేది, అదొక, ఘట్టం, అనమాట, అంటే, ఏదైనా, మనం, సాధించవచ్చు. అంటే, ఏదైనా, మనఇష్టం, ఉంటంది. పెళ్లిఅనేది, మనచేతిలో, ఉన్నద, ఒక, ఘట్టం, లాంటిదినమాట, ఇది, కేవలం, ఇద్దరు, వ్యక్తులు, కలయిక, మాత్రమే, కాదు. రెండు, కుటుంబాల, కలయిక, కూడా,
అవును, ఏమండి. మీరు, చదువుతున్నట్టు, మాట్లాడుతున్నారు. కాల్, రిజెక్ట్, అయిపోతుది.
లేదండి, మనము, అంటే, పెళ్ళి, అనేది, రెండుఇద్దరు మనసులో, కాదండి. రెండుజీవితం, ాలు అంటే, రెండు, కుటుంబాల, మధ్య, జరుగుతారు, పెళ్లి అనేది,
ఉ, అవును, బాగా, పడాల, బాగు పడాలి. అన్నా, అంటే, మంచోడా, చెడ్డాడా, అనిచెప్పి, మనకి, ఈ, పెళ్ళిఆవక, ముంద, తెలిదు. అయ్యాక, తన నిజ స్వరూపం బయట
అదేనండి, ఇంకా, వాళ్ళు, ఎట్లున్నా, సరే, మనకి, ఇంకా, పెళ్లి, తర్వాత, మనంవాళ్ళని, మార్చుకోవాలండి. అంటే, వాళ్ళమీద, మనకి, నమ్మకం, నమ్మకం, ఉండాలి. ఫస్ట్, నమ్మకం, ఉంటే, ఏదైనా, నిలబడుతుంది. కాబట్టి, నమ్మకం, ఉండాలి. ఇప్పుడు, చాలావరకు, పేరెంట్స్, కూడా, అంతే, కదా, అంటే, లవ్ మ్యారేజ్స్, ని, ఎంకరేజ్, చేయరునమాట, ఎందుకంటే, మనం, ప్రేమిస్తాం, అనుకో, వాళ్ళని, అంటే, వాళ్ళొక్కరే, మన, గు, మన, వాళ్ళకు, ప్పుే మనకి, తెలుస్తుంది. వాళ్ళు, ఎలాంటోలో, వాళ్ళఫ్యామిలీ, అనేది, తెలీయదు, మనకి, సో, పేరెంట్స్, చెప్ ఇప్పుడు, అరేంజ్, మ్యారేజ్నే, చూస్, చేసుకుంటారనమాట.
వాళ్ళు, ఏమనుకుంటారంటే, ఆ, వాళ్ళెవరో, వాళ్ళు, ఎలాంటివాళ్ళు, మనకేం, తెలీదు, అంతా, మళ్ళీ, పెళ్లిచేసుకొని, బాధపడడం, కంటే, ముందు, చూద్దం, చూడాలని, చెప్పి, లవ్ మ్యారేజ్, కాంతిసీగా ఒప్పుకోరు,
అదేనండి. వాళ్ళు, గరేంజనుక, అన్ని, వైపు, లో చూస్తారనమాట, అంటే, ఎవరు, ఏమి, అంటే, ఎట్లా, ఉంటారు. వీళ్ళ, ఫ్యామిలీ, ఏంది, వీళ్ళకి, ఎంతఉంది, అ, చూస్తారన్నమాట లవ్ మారేజ్, అనుకో, వాడొక్కడి, గురించి, మనకు, తెలుసింది. వాళ్ళ, కుటుబం. వాళ్ళ, డబ్బులు, వాళ్ళ, ఏం, తెల్దండి, మనకి, సో, పేరెంట్స్, ఎప్పుడు, అరేంజ్, మ్యారేజ్కి, చూ చూస్, చేసుకుంటారనమాట,
హ్మ్మ్ ఇప్పుడ, మీ, ఏమంటే, మనం, వాళ్ళు, చూస్, చేసారని, చెప్పి, మనం, గుడ్దిగా, వెళ్ళి, పోకూడదు, కదా, ఆ, మనం, ఎందుకంటే, మిగతా, అరవైసంవత్సరాల, జీవితం, వాళ్ళతోనే, గడపాలి.
ఆ, మనం, కూడా, ఆలోచించి, ఆ, రోజు, అంటే, అప్పుడు, మనం, నిర్ణయం, తీసుకోవాలి. అప్పుడు, మనం, మంచి, నిర్ణయం, తీసుకో ఉంటే, ఖచ్చితంగా, మన, జీవితం, కూడా, బాగా, సంతోషంగా, ఉంటుంది. అంటే, అదొక, ఘట్టం, అని, చెప్పినకదా, అది అంటే, అదిమెయిన్, అండి, మనలైఫ్, లో ఫస్ట్,
అవును, ప్రతి, ఇల్లల్, ఇప్పుడు, ఉదాహరణకి మా ఇల్లే తీసుకొండి మా ఇంట్లో ఫస్ట్ ఫంక్షన్ నా పెళ్ళే ఎవరికైనా ఉంటది కదా ఘనంగా చెయ్యాలి బాగా చూసుకోవాలి మంచివాడు రావాలి అది ఇది అనని
హమ్ అంటే వివాహంలో ము ముఖ్యమైనవి అంటే మనకి ఏముండాలి అంటే ఇప్పుడు పెళ్ళి చేసుకుంటారు కదా పెళ్లి తర్వాత మనకి ఏమిండాలి అంటే ఫస్ట్ వచ్చి నమ్మకం ఉండాలండి గౌరవం
సరే అదంతా పక్కన పెట్టండి మీకు వచ్చే మీకు వచ్చే వాళ్ళ పైన మీ అంటే మీకు కొన్ని ఆశలు అనేవి ఉంటాయి కదా అవేంది
నా ఆశలు అంటే ఐ మీన్ అంటే నన్ను బాగా చూసుకోవాలి
హమ్
ఇంకా అంటే నేను పని చేయకపోయినా వాళ్ళు పని చేసే ఒక లెవెల్ లో ఉండంటే మనకి బాగాలేకపోయినా కొంతమంది చూస్త చూస్తా ఉంటాం కదా బయట అంటే ఆడ అంటే గర్ల్స్ సే చేయాలా అంటే వాళ్ళు ఎందుకు ఉండేది ఇంట్లో పని చేయడానికే కదా అది నేను ఒప్పుకోనండి ఖచ్చితంగా మనకి బాలేనప్పుడు వాళ్ళు కూడా పని చేయల ఇద్దరు కూరి ఈక్వాలిటీ ఉండాలన్నమాట ఫస్ట్ చూసేది అదే ఖచ్చితంగా వాళ్ళు కూడా పని చేయల మనం పని చేయల మనము వాళ్ళని బాగానే చూసుకుంటామండి కానీ వాళ్ళు మనల్ని అంటే ఇంట్లో ఎట్లయిన ఇంట్లో ఉంటారులేని కొంచెం ధీమ వాళ్ళకి
అవును తక్కువ చేస్తారు
సో అలా ఉండకపోతే నేను యాక్సెప్ట్ అండి ఒక చిన్న చిన్న తప్పులు ఎమన్నా చేసినా కూడా నేనేం మరి అంత సీరియస్ గా ఏం తీసుకో కొనండి ఇంకా ఉమ్మ్
ఉమ్ నాదేమంటే నాకు నేను వాళ్ళని ఎట్ల చూసుకుంటానో వాళ్ళు నన్ను అట్లా చూసుకోవాలా నేను లవ్ చూపిస్తే చూపియాల అలే సరే నా ఇప్పుడు నా తప్పు ఉంటే వాళ్ళు తప్పు చేయొచ్చు కానీ నేను వాళ్ళని ఎక్కువ లవ్ చేస్త బట్ వాళ్ళు నన్ను మంచిగా చూసుకోవాలి మా అమ్మ నాన్నలనీ మంచిగా చూసుకోవాలి వాళ్ళకి పెళ్లి ముందు ఏమైనా ఉన్ని ఎన్నైనా ఉన్ని ఏమైనా అవ్వని కానీ పెళ్లి అయ్యాక మాత్రం నాతో మంచిగా ఉండాల ఇంకోటి ఏమంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ
అదేనండి ఫస్ట్ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి
మీరు మీ ఆయన ఉన్నారు వేరే వాళ్ళు ఎవరో వచ్చి మీ ఆవిడ ఇట్లా తిరిగింది అట్లా తిరిగింది అని చెప్పారు అనుకోండి వాళ్ళు నమ్మకూడదు ఎందుకంటే మీ పైన నమ్మకం ఉండాలి వాళ్ళకి
అంటే వాళ్ళు కొంతమంది అబద్దలు కూడా చెప్ప
ఉమ్మ్ అది అప్పుడు వాళ్ళు ఏమనాలంటే లేదు నా భార్య గురించి నాకు తెలుసు అట్లా అని చెప్పి మీరు కూడా వాళ్ళని మోసం చేయ కూడదు కదా మీరు నమ్మకంగా ఉండాలి వాళ్లు నమ్మకంగా ఉండాలి
అదే వాళ్ళు మనం వాళ్ళు మనల్ని నమ్మి మనం వాళ్ళని మోసం చేయకూడదు ఇద్దరు నమ్మకం కంతో ఉంటేనే అది నిలబడుతుంది ఇప్పుడు చాలా వరకు ఏందో చిన్న మాటకి అందరు డైవర్స్ అని తీసుకొనేస్తున్నారు
అవును
ఏ చిన్నది అంటే ఏం మాట వచ్చినా డైవర్స్ వాళ్ళు పిల్లలు ఉన్నారు కూడా ఆలోచించారు అనమాట
అవును
సో వాళ్ళకి పేషెంట్స్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు అంటే ఎన్ని తప్పులు చేసినా ఒకరు పేషెంట్ తో ఉంటే వాళ్ళు మారతరు కచ్చి మనము వాళ్ళు ఏదో మారలేదు వాళ్ళు ఏదో అన్నారని మనం తొందర పాటు తీసుకోకుడడు కొన్ని రోజులు నమ్మకం మళ్ళీ నమ్మకం పేషెన్స్ ఉండాలండి ఖచ్చితంగా
వాళ్ళ ఏమంటే మేం బాగుండాలండి వాళ్ళు విడాకులు తీసేసుకుంటారు కానీ వాళ్ళు పుట్టిన పిల్లలు బాధపడతారు కదా అది వాళ్ళకి అర్థం కాదు
అదేనండి ఖచ్చితంగా నమ్మకం ఇంకా కమ్యూనికేషన్ ఇద్దరు మధ్యలో కూడా గుడ్ కమ్యూనికేషన్ ఉండాలన్నమాట అంటే ఒకరు ఉం అంటే ఒకరి మాట మీదే ఉండాలి ఇద్దరు కూడా అంటే నువ్వెంత నేనెంత రే డు ఇద్దరు ఒకటే మాట మీద ఉండల్ల
మరి ఒకరు ఒకసారి ఒకరు ఇంకొకరు మాట వింటే అది అది బా
కమ్యూనికేషన్ అదేనండి ఉండాలి ఖచ్చితంగా అది
ఉ అవును
తర్వాత టైమ్ ఇప్పుడు కొంతమంది అంటే పనులు చేస్తుంటారు టే ఓన్లీ డబ్బుల్ సంపా టైం ఇయ్యాలంటే టైం ఇచ్చినందుకు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది టైం లేదనుకోండి ఏముందిలే డబ్బులు ఉంటే చాలు ఎవరైనా వస్తారనుకుంటారు కదా ఏమైనా జరుగు ట్టంటే టైం వాళ్ళిద్దరి మధ్య లేకపోతే అంటే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళిద్దరు విడిపోతారు ఇంకా ఎందుకంటే వాళ్ళిద్దరు టైం లేక వాళ్ళిద్దరు అంత క్లోజ్ అవ్వరు కదా అ వాళ్ళకు వస్తే విడిపోతారు ఎంత డబ్బులు ఉన్నా ఏం లాభం ఖచ్చితంగా టైం అనేది ఉండాలన్నమాట
ఇంకోడి ఏమంటే అత్త మామలు కూడా మంచిగా ఉండ ఉండాలి వాళ్ళు మన అమ్మ నాన్న ఎట్లా చూసుకు కుంటారు వాళ్ళు కూడా మననట్లా చూసుకుంటే మన అమ్మా నాన్న గుర్తు రాకుండా ఉంటారు
అదేనండి ఆ అన్నీ ఉండాలండి ఇంకా రెస్పెక్ట్ అంటే ఒకరికొకరు గౌరవం కూడా ఇచ్చుకోవాలన్నమాట
ఊ
తను గౌరవం ఉండాలి అంటే నువ్వెంత నేనెంత ఇవి ఒకరికొకరును అర్థం చేసుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు అంతే కదండి అర్థం
నిజంగానే పెళ్ళి సమయం దగ్గర పడింది కాబట్టి అన్నీ తెలుసు కుంటా ఉండాలి మనం కూడా
అదేనండి వివాహం కేవలం ఇద్దరు సంబంధం మాత్రమే కాదు అంటే వాళ్ల పిల్లలు ముడిపడి ఉంటది వాళ్ళ తో పాటే మళ్ళీ ఈజీగా విడిపోతారు ఇంకా తర్వాత పిల్లలు భవిష్యత్ కూడా నాశనం అయిపోతుంది
అవును కాబట్టి ఇప్పుడు ఏమున్న మొన్ననే చూసానండి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్లి కుదిరి ఇచ్చారంటే ఎంగేజ్మెంట్ కూడా అయిందంట అబ్బాయి చాలా ధనవం డు డు ప్లస్ చూడ్డానికి కూడా చాలా అందంగా ఉన్నాడు అమ్మాయి కూడా బాగుంది చూ దాన్కి కానీ ఆమెకేమంటే ఇంకొకరితోలా ప్రేమ ఉందంట ప్రేమ ఉందని చెప్పేసి ఇతనితో నాకు నచ్చలేదు అని చెప్పి పైకి ఆ లోహ ఫోర్ట్ అని అక్కడ పైకి తీసుకొని పోయి తోసేసి అతను చనిపోయాడు అదేందో పెళ్లి కాకముందే చెప్పచ్చు కదా లేదు నాకు ఇష్టం లేదు అది నేను వేరే వాళ్ళని
వాళ్ళు వేరే వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు వాళ్ళేం నిన్నేం పెళ్లి చేసుకోమని చెప్పట్లే కదా నువ్వే పెళ్ళి
ముగ్గురు జీవితాలు నాశనం మయ్యాయి ఎందుకంటే ఇద్దరు ఒకడిని తోససారు ఒకరు చనిపో పోయారు వాళ్ళ కుటుంబం బాధపడుతుంది వీళ్ళిద్దరు జైలుకెళ్లారు వీళ్ళిద్దరు కుటుంబాలు రోడ్ పైన పడ్డారు
అదేందో వీళ్ ఏ వాళ్ పేరెంట్స్ కొప్పించి అమె ఇ దిల్ చేసుకుంటాం అంటే పేరెంట్స్ ఏమంటారు కొన్ని రోజులు వద్దంటరు కానీ వాళ్ళిద్దరు వెళ్ళిపోవాలి అంత విని చంపేది ఎందుకండి
ఆ చపడం ఏందో ఆమా ఆమె ఆమె కారణం ఏం చెప్పిందో తెలుసా అతనికి బట్టతలు ఉందని జుట్టు తక్కు క్కువ ఉందంటే అందుకని నచ్చలేదంట
ఊ
ఎట్లయితే విగ్ పెట్టుకొని ఉన్నాడు కానీ విగ్ ఒక్కటి తప్పేసి చూడ్డానికి అంతా బాగున్నాడు అతన్ అలాంటి ఎందుకో ప్చ్ ఏందో
మా వాళ్ళకి వాయమ ప్రేమించింది వాళ్ళ ప్రేమ కోసం ఆ యమ్మ వాళ్ళని దొబ్బేసియమ్మా
ప్రేమ కరెక్టే కానీ ఇంకా తను చనిపోయాడు కదా
అదే ఇప్పుడు ప్రాబ్లం అండి తను చనిపోయినడని
కానీ బళ్లే ఉన్నాడు తెలుసా ఆ అబ్బాయి మాత్రం
ఊమ్
తన లవర్ కంటే తన పెళ్లి అదే చేసుకోబోయే వాడే బాగున్నాడు
అంటే ఇంక ప్రేమ ఆల్రెడీ నమ్మకం వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు ఇంకోని యాక్సెప్ట్ చేయలేకున్నారు
అలాంటప్పుడు వద్దు అనన్నా చెప్పకుండా ఉండాల్సింది సరే పోనీ ఏమన్నా చేయాల్సింది చావేంది అసలు చంపడం మేంది
నువ్వు నాకు నచ్చ వాడికే చెప్పింటే నాకు నచ్చలేదంటే వాడు వదిలేసేవాడు ఏదో వాళ్ళమోల్లు నాకు ఇష్టం లే పేరంటే అంటే వాన్ తప్ప ఇం ఏం లేదు వాడు వాళ్ళ పేరెంట్స్ చూసి చేసిన సంబంధం వారు చేసుకుంటారు అన్నది వానికి చెప్పేసి వాని చంపాల్సిన అవసరమేం ఉంది నువ్వు నాకు నచ్చలేదు అంటే వాడు గమన అయిపోతాడు ఇంక ఎందుకంటే ఆ అమ్మాయిని వీడేం లవ్ చేయట్లేదు కదా
ఊ ఊ ఉమ్
సో వాళ్ళు తెలివిలేని పని చేశారు
నిజమేనండి
ఉమ్
ఏందోలే వాళ్ళు చేస్తే చేశారు ఒక అబ్బాయి జీవితం నస్ నం చేసి వాళ్ళ జీవితం వాళ్ళు కూడా నాశనం చేసుకున్నారు ఇ ఇదే కాద నేను చాలా కేసులు చూస్తున్నాం కదా డ్రమ్ అని, కుక్కర్ అని, ఫ్రిడ్జ్ అని. ఇంట్లో కుర్చోబెట్టరు చంపేసి కుక్కర్ లో చేసి ఎందుకు అంత టార్చర్ ఎందుకు ఒక మాట నాకు ఇష్టం లేదు లేకపోతే డివోర్స్ ఏదో ఐన తీకొవచ్చు కదా
కొంతమంది సైకోల్ ఉంటారు
మరి ఘోరం అయిపోయారు అసలు ఊ సరేనండి